ఎం చేస్తున్నావు
ఆ కొంచెం పనుంది అందుకే
ఏం పని ఏం పని
మా ఫ్రెండ్ కి ఏదో చేసారు
మ్ హుమ్..
అదీ చేస్తున్నా
ఎగ్గు పొడి వేసుకున్నావా
అవునూ తిన్నగదా
మ్
ఇంకా
ఏం కారం అప్పు సర ఆవ్..
మ్... ని గోల్ ఏంటిదె ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి
ఆమ్ ఫ్యూచర్ డ్రీమ్స్ అంటే అంత పెద్దయి ఏం లెవ్ అనుకో డ్ కానీ మంచియా సెట్లా వ్వారి
ఆహా ని గోల్ కాదు ని గోల్ ఏంటి దొ
గోల్స్ట్ట చెప్పకూడదు
అఇఇ
ఎందుకంటే
ఆహా మీ ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమోరిస్
నాకేంటంటే నేను చిన్నప్పుడు
పార్సనల్ డిటల్స్ అడగదు కదా సారీ డ్యాష్
ఏంగాద్ అది చెప్పుకొవచ్చు అంటే సైకిల్ సైకిల్ నేర్చుకునేటప్పుడు మానవున్నాళ్ళు అందర వెనక పట్టుకున్నారు
ఏ సైకిల్ మీ పోదాంటే ప్రపోజ్ చేసిలా
ఆ చేసి సిల్లు ఈ మధ్యా చేసిళ్ళు ఎవ్వలో ఒక అన్నోన్ పర్సన్ ఒక అబ్బాయి అన్నోన్ పర్సన్
ఉహు
ఆ సైకిల్ మే పోతా ఉంటే చేసిళ్లు
ఉహు మీడియా సోష్యల్ మీడియా
అ
ఒపెనియన్ అన్ సోషల్ మీడియా
ఒపీనియన్ అంటే దాదాపు నాకైతే బ్యాడ్ ఒపీనియన్ ఉన్నది
ఎందుకట్లా దానివల్ల గుడ్డు గుడ ఉన్నాయి కదా గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి కదా
గుడ్డుకు యూజ్ చేస్తే గుడ్డే జరిగేదేమో కానీ అ ఇట్లా జరగట్లేదు కదా
బను అంటే వారు యూజర్స్ బట్టి ఉంటాది ఇక
యూజర్స్ అని కాదు అందరు అట్లానే వాడేది
అన్నో వార్త అయ్యంది సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అట్లాంటివి
వాడన్ చ్చ
మరి ఎప్పుడైనా బోర్ కొడితే ఏం చేస్తావు
బోర్ కొడితే యూట్యూబ్ చూసుకుంటా కుంట
మ్మ్ హ్మ్ యూట్యూబ్ సరి పోతాదా మరి
చాలు ఏదో అట్లా జస్ట్ ఎంటర్టైన్మెంట్
మ్మ్ హ్మ్ సరే ఇల్ స టయన్న ఏం రావ్యాల
ఏదో వంటకాలు మ్మ్ మళ్ళీ ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అని ఏం లేదు కానీ ఎద్దన్న కూర మంచిగా జాయ్ చేస్తే మంచిగా తింటా
నువ్వు ఉన్నవన్నీ ఎప్పుడైనా తిన్నావా
నేనుండలేను
అదే వండితే తింటావా
నాకు వంట రాదు
నేర్చుకోవాలి యూట్యూబ్ లో చూసి నేర్చుకోదురా యూట్యూబ్
జస్ట్ జస్ట్ చూడ్డం వరకి
అందుకే అదా బద్ దాకం ఇగ
లేదు నేను చాలా బాగు చేస్తా
బాగానే చేస్తావ్ నువ్వు
తెలియదా నీకు
తెలియదు నేనుందిన నాకే వద్దు రా బాబు
నేర్చుకో అయితే
నాకు నేర్చుకున అవసరం లేదు నాకు వచ్చేటోల్లె నాకు పెడతారు
అయ్యో
వంటరాని దాన్ని చేసుకు దానైతే చేసుకోను వంట రాకపోతే దాన్ని చేసుకోనిగా
ఎందుకట్లా
అంతే ఏముంది మరి వంట వచ్చినోళ్లనే చేసుకుంటా
ఆ
అంతే ఇగ అది
నాకు క్లారిటీగా వినిపిస్తలే
అంతే అంటానా
నువ్వు వండొచ్చు గదా
నాకు వండత్తే నేనే వండుకుంటా కదా
వండొస్తే వండుకుంటావా
ఆ
కో మరి నువ్వు నేర్చుకో
నువ్వే అంటే సరే నేర్చుకుంటా ఒకవేళ
హ్మ్
ఏముంటది అల్లా నేర్చుకుంటే మీ ఏం చెప్తే మం చెప్తే అది మంచిగా ఉండదు అది ఎట్లాగో
మస్తు ఉంటది
అవునా
బాంటది
అర్ధం కాలే
ఆ
ఏమొ అంటాన్నవ్
బాగుంటది నేర్చుకుంటే అంటున్నా నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఒత్తయి మరే
అబ్బా
నేర్స్కోపోతే ఎట్లా
ఫోన్ వల్ల యూజస్ చేసి ఏంటి డిసఅడ్వాంటేజస్ తెలుసా మరి కనీసం
ఫోన్ వల్ల
డిసఅడ్వాంటేజస్
ఫస్ట్ డిసడ్వాంటేజెస్ చెప్పాలంటే
హ్మ్
కన్లు కరబైతయ్
ఇంకా
ఇంకా హెడేక్ ఉంది హెడేక్ వస్తది బాగా
ఆ ఇంకా
ఆ ఎక్కువ ఇంట్రాక్షన్ ఉండదు
హ్మ్ ఇంకా
ఆ ఇంకా ఎప్పుడు ఆ ఫోనే పట్టుకొని కుసోవాలె
మరి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా
ఎప్పుడు మంచి గా వాడుతే
ఉమ్ ఏ మంచిగా వాడతాను కదా అడ్వంటే ఇప్పుడు నీకు ఏదన్నా విషయం తెలియదు అనుకో సర్చ్ చేసి అడుగుతే అది నిక్ ఇన్ఫర్మేషన్ అతది
ఇస్తయి
ఉమ్
కానీ అట్లా వాడారు కదా
నువ్వుతన ఈజీగా కమ్యూని
ఉమ్
ఫోన్ చేసినా కూడా కమ్యూనికేషన్ అయిపోతుందింతే
కమ్యూనికేషన్ నార్మల్ గా బయ
నువ్ ఇప్పుడు ఎన్నా ఉంటావు నేను ఇక్కడుంటా ఇప్పుడు నాతో మా మాట్లాడాలంటే ఇప్పుడు ఆహ్
టెలిఫోన్ టెలిఫోన్
అయ్యా
యా
టేలిఫోన్ అంటే అది అంత ఓల్డ్ జనరేషన్ అది
ఓల్డ్ ఇస్ గోల్డ్ రా తెలిద నికు ఇంకెప్పుడు నేర్చుకుంటావ్
టెక్నాలజీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది
టెక్నలోజీ మన మనేంట
జనరేషన్ కూడా చేంజ్ అయింది
అలా అవుతుది మనం చేంజ్ అవ్వద్దు ఏ రానికో
అది ను పాదధా లేక్కండ
ఆట్లా ఉంటా అదే బెస్ట్ మంచి అదే రంంచిలింకా
చేతులు మండుతున్నాయి
ఎంత చడా
ఏమోరా
ఏమి తట పని చేసింది
ఏం తర పని లేేదు
ఏపు మరి చజ క
మండుతోనే అంటానా గుంజుతోనే అంటలే
సంభవ బాగా పెట్టి
సభ పట్టుకోవాలి ఇప్పుడు
హీట్ వల్ల
అంతేనా
ఇంకా
ఆ హీట్ బాల్ అంటే ఎట్లా మరి
సరే పెరుగు తాగాలి పెరుగుందిడి
చది ఫరు
హ
పెరు పోవచ్చ మ
నచ్చదుంటే నడవదు
మీకుంద పేరు ఏంటో
అంతే నేర్చుకోవాలి తినడం
ఈ మజా అ తకుయతను
ఇకట్లా ఆ బండి
బైక్స్ చిన్న చిన్న పూలగాల బండి తొలతాలి ఇప్పుడు
ఎ మరి లేకబడతే చిన్నల్లో కూడా తోలేసరికి ఆక్సిడెంట్లు ఆక ఇకేంయిది అ
ఒొక్క పక్క కాళే అందు నప్పుడు బండి తోలుతుడుదు ఆ
స చాలు
కింద వడ తడుఖతాం
ఏం చెప్తే అ లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చెప్పుకోవాల బయట వాళ్ళు చెప్తే తంటారా బయట బాలేేదు
షెప్పిన కూడా ప
బయట బాలేేదు పోవద్దు అని వాళ్ళు చెప్పుకోవాలి
వడినాడు చెషెప్పినా కూడా
వినాలి వినేటట్టు చేసుకోవాలి
ఇన్స్టాగ్రామ్ లైఫ్ ప్రసెస్ రియల్ లైఫ్
ఓకే బాయ్
ఏ బాయ్